హలో హలో
హలో నమస్కారంఅండి ఆ నమస్కారం అండి మీరు బాగున్నారండి అండి మీరు బాగున్నారు
ఆ మేము బాగున్నామండి
ఆ
ఆ మేము బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
హలో అంటే మీకు ఏమన్నా మీ ఆ వినపడుతుందా అండి
నా నా మాట మీకు మీ మాట నాకు వినిపిస్తుందిల హలో
వినిపిస్తుందా అండి హలో
హలో వినబడుతుందా అండి
మీ మాట వినపడుతుందండి వినపడుతుందండి
వినిపిస్త ఆ వినిపిస్తుంది మాట్లాడండి
అంటే మీరు ఈ సమా మీకు ఏమన్నా పండగల గురించి ఏమైన్నా కొంచెం అవగాహన ఉంటే మాతో షేర్ చెస్ చేసుకోగలరా అండి మీరు
ఆ చెప్తానండి మా ఊర్లలో ఆ మా దగ్గర మా తెలంగాణలో ఏం చేస్తారంటే ఎక్కువగా దసరా చేసుకుంటారు దసరా పండగ దాని తర్వాత వినాయక చవితి చేసుకుంటారు సంక్రాంతి చేసుకుంటారు ఊ వినాయక చవితి రోజు తొమ్మిది రోజులు తొమ్మిది వంటకాలు చేసుకొని వినాయకుని వంటకాలు సి స్వీట్ స్వీట్లు అంటే చాలా ఇష్టపడతాడు కదా వ మన వినాయకుడు ఊ తొమ్మిది రోజులు చాలా సందడిగా చేసుకుంటారు చివరి రోజు చివరి రోజు అక్కడ లడ్డు ఉంటది కదా అండి
అవునండి
వినాయకుని లడ్డుని వేలం పాట వేస్తారు
అవునండి
ఎక్కువ ఎవరు ఎక్కువ డబ్బులతోని కొనుక్కుంటారో వాళ్ళకి అ లడ్డు లడ్డు ఇస్తారు ఇస్తే ఆ లడ్డు వాళ్ళ ఇ ఇంట్లో వాళ్ళందరూ పంచుకుంటారు ఆ తర్వాత చివరి రోజు ఏం చేస్తారు వినాయకునిని నిమజ్జనం రోజు ఏం చేస్తారంటే మన చేతుల్లో ఒక ట్రాక్టర్ లో ని మన అవినాయకుడిని కూర్చోబెట్టి మంచిగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తూ ఆ ఆ రోజు మంచిగా పులిహూర చేస్తారు ఎక్కువగా పులిహోర చేసేసి ప్యాకెట్లు అందే ప్రతి ఒక్కరికి ప్యాకెట్స్ ఇస్త వస్తనే ఉంటారు ఆ దారిలో ఎంత మంది వస్తే ఎంత మందికి ప్రసాదం లాగా పెడుతూనే ఉంటారు
అవునండి
హ్మ్
అంటే మీ సైడ్ చెప్పారు కదండి దసరా బాగా జరుగుతుంది
ఆ అదా దసరా ఫెస్టివల్ అయితే తొమ్మిది రోజులు అది కూడా చాలా బాగా చేసుకుంటారు తెలంగాణలో దసరా ఫెస్టివల్ ఫస్ట్ చిన్న బతుకమ్మ చేసుకుంటారు ఆ మొదటగా ఇంట్లో ఏం చేసుకుంటారంటే మట్టి తీసుకొని వస్తు వస్తారు మట్టి తీసుకొని మట్టిని ఇట్లా రౌండ్ గా చేసేసి దానికి ఆ పసుపు రాసేసి దానికి కుంకుమ పెట్టేసి ఇంట్లో పూజ చేసుకుంటారు మొదటగా
అవునండి
దాన్ని గౌరమ్మ పూజ అని అంటారు దాన్ని చేసుకున్న తర్వాత చిన్న బతుకమ్మ పేరుస్తారు ఇంట్లోనే చిన్న బతుకమ్మ పేర్చాక ఆ ఇవి తొమ్మి ఇవి తొమ్మిది రోజులు అవుతది కదా పెద్ద బతుకమ్మ రోజు తొమ్మిది రోజులు ఆడతారు చివరిగా పెద్ద బతుకమ్మ ఆడతారు తొమ్మిదో రోజు
అవున
ఈ చిన్న బతుకమ్మ ఊర్లో ఇట్లా గల్లీలు ఉంటేవి కదా
అవునండి
ఆ గల్లీలో అందరు ఆ గల్లీలో ఎంత మంది ఉంటే ఎంత మంది మచి అవ ఫ్లామ్ తీరొక పూవల తోటి ఇట్లా పేర్చుకొని వచ్చేసి అందరు కలిసి బతుకమ్మ ఆడతారు అన్నట్టు రోజు రాత్రి సమయంలో
ఆ పాటలు కూడా పాడతారు కదండి
పాటలు గూడా పాడుకుంటా ఆ ఈ బతుకమ్మ అయితే అప్పుడంటా ఈ ఆ చ్ ఒక రాజకీయ ఒక కూతురు పుడతాదంట
అవునండి
అప్పుడు ఆ కూతురు అంట మెసిలద అంటే కదులదంట మెసిలదంట ఈ ఊరు పెద్దలు ఈ ఊరు మనుషుల అందరు పోయి ఒక పాట పాడతారంట ఏమని బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ అని పాట పాడితే ఆమె బతుకుతుదంట
ఆ
ఉ అట్లా బతుకామ్మా ఆనీ తొమ్మిది రోజులు ఆ బాగా పెద్దగా చేసుకుంటారు ఆ పండుగని
అవునండి
ఇగా తొమ్మిదో రోజు ఇలా చేసాక తొమ్మిదో రోజు మంచిగా ఊరు దగ్గర చెరువులు ఉంటావి కదా దగ్గర దగ్గరలో అందరికి ఏ ఊరికి ఆ ఊరు చెరువులు ఉంటాయి కదా అందరు మంచిగా కొత్త బట్టలు యేసుకొని మంచిగా పట్టు చీరలు కట్టుకొని మంచిగా పసుపు రాసుకొని గంధం పెట్టుకొని మంచిగా వంటకాలు చేసుకొని ఆ రోజు ఇంకా పిండి వంటలు చేసుకుంటారు సత్తి పిండి అంటే మీకు తెలుసా అండి
ఆ తెలుసు అండి
ఆ సత్తిపిండి నువ్వుల పొడి పల్లీల పొడి ఇవన్నీ రెడీ చేసుకొని మంచిగా బతుకమ్మని ఎత్తుకొని అది తినుకుంటూ ఆ బతుకమ్మని తినుకుంటూ ఊర్లో ఆ చెరువు దగ్గరికి కెళ్ళేసి ఆ పూలన్నీ చెరువులో వదిలేస్తారండి వదిలేసి అలా సంతోషంగా వచ్చి మళ్ళా ఎవరి ఇండ్లల్లో వాళ్ళు మంచిగా అన్నాలు తిని మంచిగా సంతోషంగా ఉంటారు ఇంకా దసరా రోజు ఏం చేసినారు బతుకమ్మ అయిపోయినాంక దసరా ఉంటాది కదా దసరా రోజు రావణాసురున్ని రావణసూరుడు అంటే మంచివాడు కాదు కదా
అవునండి
అందుకని ఆయనని తగలబెట్టడం కోసము అయ ఊరు పెద్ద వాళ్ళందరు ఉంటారు కదా వాళ్ళందరూ తగలబెట్టేస్తారండి
ఆ
మ్మ్ అలా బతుకమ్మ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు
అవునండి
మ్మ్ ఇంకా ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కూడా చాలా బాగా చేస్తాం ఉంటారు ఎందుకంటే అప్పుడు అందరికి పంటలు వస్తాయి కదా
అవునండి రైతులకి
ఆ రైతులకు పంటలు వస్తాయి కాబట్టి అప్పుడు ఆ ఆ సంక్రాంతి పండుగ రోజు ఆ తెలంగాణలో పిండి వంటలు బాగా చేసుకుంటారండి సంక్రాంతికి ముఖ్యంగా సక్కినాలు చేసుకుంటారు లడ్డూలు చేసుకుంటారు అట్లా పిండి వంటలన్ని చేసుకొని మంచిగా సంతోషంగా జరుపుకుంటారు ఇంకా కొంత కొంత మంది ఇప్పుడు వాళ్ళ వెహికీల్స్ ఉంటావి కదా అంటే కార్లు గాని బండ్లు గాని అలాంటి వెహికీల్స్ ఉంటే వాటికి పూజలు చేయించుకొని వాటికి బొట్లు పెట్టుకొని అలాంటి పూజలు చేయించుకుంటారు అంటే యా సంవత్సరం అంతా ఏమి కాకుండా
ఆ ఉనా అండి
అలాంటివి చేసుకుంటారు
అంటే మా ఏరియా కల్లా ఎక్కువగా చేసుకునే పండుగలు రంజాన్ బక్రీదు మొహరం వినాయక చవితి అలా పండుగలు జరుపుకుంటామండి బాగా అందులో రంజాన్ పండగ అండి రంజాన్ పండగ రంజాన్ పండగ అంటే ఆ మనము థర్టీ థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉంటామండి రంజాన్ పండక్కి ఇంగా వెనకాలే ఇంకా థర్టీ డేస్ నుంచి ఫాస్టింగ్ ఉంటామండి
ఆ
ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కీ లేస్తామండి అప్పుడే అండి అల్పహరాలు తినాల్సిండేది ఆ టైంలోనే
అవునాండి ఆ
ఇంగా సూర్యుడు రాకనే ఇంగా అల్పాహారం అన్ని ముగించుకొని అబ్బటినుంచి చాలా నిష్టగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆ ఉంటామండి అంటే నమాజ్ చదుకుంటామండి ఐదు పూట్ల మరీ ఇంగా సూరూడు అస్తమించే తప్ ప్పుడు ఇంగా ఒక్క పొద్దు తెరుస్తామండి
ఆ
అంటే ఖర్జురంతో తెరుస్తామండి ఖర్జురము వాటర్తోనే
అవునా దాంతోటే అట్లా చేస్తారన్నమాట
అవునండి ఇంగా మరీ ఇంగా మొహరం మొహరం పండుగ జరుపుకుంటామండి బాగా ఆ మొహర్ పండుగయ అంటే ఆ పండుగ ఎలా జరుపుకుంటారండి మొహరం అనేది ఇస్లామిక్స్ కి ఫస్ట్ మంత్ అండి ఇప్పుడు ఉగాది హిందూస్ కెలా ఫస్ట్ మంతో
ఉమ్
ఇస్లామిక్స్ కూడా మొహరం పండగనేది ఫస్ట్ పండగ ఫస్ట్ మంత్ అండి
అవునాండి
ఆ ఆ మొహరం పండుగ రోజు ఇద్దరు వీరుల ప్రాణాలర్ప్ పించారని వారి గురించి వార్ తోని మనసులో తెలుపుకుంటూ వారి గుర్తుగా మనం పండగ్ జరుపుకుంటామండి టెన్ డేస్ జరుపుకుంటామండి పండగ అవునండి అంటే ఆ టెన్ డేస్ లో కూడా ఫస్ట్ డే స్వామివారిని బాగా అలంకరించి పీర్ల స ఇట్లో కూర్చోబెడతామండి బాగా
ఓహో అలా చేసుకుంటారాండి మీ దగ్గర ఊ
అంటే ఏదొ స్వామివారి ఆ పీర్లా ఇదే పీర్లా బ మ క్కానం ముందర ఒ అగ్నిగుండం ఏర్పాటు చేస్తామండి ఏర్పాటు చేసి ఇంగా ఫైవ్ డేస్ ఇంగ టెన్ డేస్ కూడా అందులో అగ్గి వెలుగు త్తానే ఉంటుందండి
ఆహా పది రోజుల్లో మంట అలానే మండుతూ ఉంటుందా
అవునండి టెన్ డేస్ కూడ వెలుగుతూనే ఉంటుందండి
అవునాండి
అంటే సెవెన్ డేస్ వరకు అక్కడ ఏమి ఎక్కువ చర జరగదండి ఊరికే ఒస్తారు సదిమ్ పుల్ తీసుకుంటార్ ఎళ్ళిపోతారండి స్వామి వారితో
అవునా
ఇంగ సెవెంత్ డే నుంచి ఇంగా పొహరమనే స్టార్ట్ అయితుందండి బాగా అంటే సామివారిని ఊరేగించడం కావచ్చు అంటే మా ఊర్లో రెండు రెండు చోట్ల కూర్చోబెడతారండి స్వామివారిని
అవునా
ఆవ్ టుడే యువత మన మా సైడ్ ఉన్న స్వామి వారు వాళ్ళ బ్రదర్స్ అండి ఆపోయెట్ సైడ్ ఉన్నారు వాళ్ళక్ వెళ్ళి సలాంల్ అంటారు కదండి అలా
ఆ ఆ అంటే వాళ్ పెద్ద కావట్టి వాళ్ళక్ అలా జేస్తారేమో అంటే అంటే మీ ముస్లిం ముస్ వాళ్ళ తరపున పెద్దవాళ్ళు అన్నట్టు వాళ్ళు.
అవునండి.
ఆ
మరి ఇంక నెక్స్ట్ డే అక్కడున్న పీర్లు మరి ఇక్కడికి వచ్చి సలాం చేస్తాయండి
అదే ఇట్ల పొడుగ్గుంటాయి కదా వే పీర్లు అంటార వాటిని ఏమంటారు?
ఆయన పీర్లు అంటామండి
ఓకె
ఆ స్వామివార్లు అండి వారే అండి స్వామివార్లు
అది అక్కడది ఏదో చేస్తారు కదా అది రాగానే వాటరి ఇట్ల పోసేసి ఆ ఆ అంటే అదేదో చెప్పిన అప్పుడు ఏదో జరుగుతది అంటారు కదా
అవునండి చాన వరకు జరుగుతాయండీ
అవునండి అంటే అది వచ్చినప్పుడు ఏం చేయాలి?
అంటే వచ్చినప్పుడు వాళ్ళు స్వామివారిని ఎత్తుకుంటారండి. భుజాలమీదికి
మ్
భుజాల మీదకి ఎత్తుకొని ఆ స్వామివారు ఇంగ ఫుల్లుగా ఇంగ మనిషి శరీరంలోకి వచ్చేంత వరకు బాగ పూనాకాలు వచ్చేంత వరకు ఆడ చూస్తారండి అంతా
మ్ హ్మ్
మరి అంతా వన్ బై వన్ వచ్చి, స్వామి వారిని అడుగుతారండి, కోరికలు అడుగుతారండి.
ఆ
స్వామి వారు చెప్తారండి నేను మీ కోరిక ఇలా నెరవేరుస్తాను మీరు నాక్ ఏమిస్తారు అని
ఆ
అంటే ఇప్పుడు కోరికలు మనకు వేళ కోరికలు నెరవేరాయనుకోండి
మ్
ఇంగ స్వామి వారికి మనము, స్వామివారు అడిగింటారండి. అంటే ఏమి అడగర్ అండి గొడుగు కావచ్చు పూలదండలు అలా అవడుగుతారండి అలాంటివి ఇస్తామండి. ధన్యవాదాలండి ధన్యవాదాలు